హలో
అ
హలో
ఆ ఎంజాత్
ఏ ఏన్ లేదు ఖాళీ ఏ
హలో
చెప్పా ఇనబడుతుంది
ఓ ఒ
ఏంజేతలే కాలిగా ఫోన్ జూత్ ఆ ఆ
ఎక్కడున్నావ్
ఎల్లలేద్ ఇన్ ఏళ్లలేద్ రూమ్ లోనే ఉన్నాను
ఏం చేతనావేంటి ఇవాళ రూమ్ లో
ఏం జేతలేదు ఫోన్ జూ
ఆహా ఫోన్ జూతున్నావా ఆ మరి ఇంకేంటి మరి నేను ఇంటికా ఉర్కే ఉన్నాను ఏం జేతలేదు తర్వాత ఏం చేద్దాం అనుకున్నావ్ ఏంటి మరి పని చేతలేదు ఇంటికాడే తిరుగుతున్నాను అటు ఇటున ఏం చెయ్యాలని ఊరెల్దమన్ కొన్నాను నువ్వ
ఆహా నేను రాను
ఈ మరి ఈ
నేను రాన్లే కాని
ఆ
సెలవుల
ఆ మరి ఎప్పుడు వత్తాన్నవ్ మరి
రేపే
రేపొత్తవా ఆ సర్లయితే మేము గౌరీ బట్నం ఎల్తున్నాం మరైతే హలో